బాబు వచ్చేసి అవునండి. ఏం చూస్తున్నారండి ఇక్కడ బాగా ఎండలు స్టార్ట్ అయినాయి మీకాడ ఎలా ఉన్నాయి. వాతావరణం. ఇక్కడ కూడా అందు. ఇక్కడ కూడా అందేనండి వాతావరణం చేంజ్ అయినా కా నుంచి ఈ పిల్లకి ఇబ్బందివు. పొద్దున్నే స్కూల్ కి వెళ్ళాలి అన్న హ్మ్. ఆ టిఫిన్ చేసామండి మేము మేము. పాలలా ఓట్స్ వేసుకొని తింటాం, అయిపోయిందండి లంచ్ ఏం ప్రిపేర్ చెయ్యాలండి. మరి ఏమి వండుతున్నారు లంచ్. చాపల ఫ్రై చేద్దాం అనుకుంటున్నా, ఇగా రైస్ దానికి తగ్గట్టు ఏదైనా కర్రీ ఉండాలి. అండి. ఏదోటి ఇంక ప్లాన్ లే చేయలేదండి చూడాలి. ఎలా ఉందం డి మీ సైడు షాపింగ్లు గిట్ల చేస్తారా మీరు? మన
పెళ్ళిళ్ళు గిట్ల ఉన్నాయి కదా చేస్తారా అని గుళ్లోగిట్లా వెళ్తరా అండి? ఉమ్ వెళ్తమండి, గుళ్ళు అంటే బాగా ఇష్టం, అప్పటి వాళ్ళు గుళ్ళు బాగా కట్టిళ్ళండి, నాకు బాగా నచ్చుతయండి ఉమ్ అవునండి.
అ కా లేదు బాలేదు